అడుఇబ్
వెందో
అడుగిప్పుడు చెయ్ర అదే కట్టైతది ఆ
ఫ్రిడ్జ్ లో పెటిచ్చనావా అది
లేదు పెటుతా ఇదైపోతే పెట్ త పోయి పెట్టేసి పోయి పడుకోళ్ల
పడుకోవాల అప్పుడే సర్లే కొషన్ అడుగుత చెప్పు
కొషనడుగు
నన్ను కోస్తే ఏడుస్తావు నన్ను తింటే నవ్వు తవ్
ఆనియన్
కాదు
కాదా
ఉహు
కోస్తే ఏడ్చేది ఇంకోటి యాడ్ యాడుంద్రా బాబు
కరెక్ట్ ఎల్లిరా
ఆ
కరెక్టేలే
కరెక్టా
పగలు పడుకుంటుంది రాత్రి
పొగలు పడుకుంటుంది
రాత్రి మెల్కుంటది ఏంటి అది
పోగులు పడుకుంటుంది రాత్రి మేలుకుంటుందా
అ
బ్రైనా
ఉ
బ్రేనా కొ అబ్బా
అ
పెడగాలనా నేను
ఆ సరే అడుగు
ఉండు అడుగుతా నాలుకా ఉంది కానీ ఆ మాట్లాడదు అందరికి రుచి ఇస్తుంది కానీ తనకి ఇ రుచి తెలియదు
టెస్ట్ బర్డ్స్అ
కాదు
నాలుకో ఉందిక నాలుక్ ఏలా అనుకుంటారు బక్లు
ఉండో రోజు వంటలో వాడతారు.
ఉప్పా
ఏస్
అవునా ఉప్పా
అది రుచి చూడలేదు కదా
ఉప్పుకు నాలుక లే
అది ఇమాజినేషన్ రా
ఓ ఓకే రా
అది అట్లు చెప్తారు
ఉహో
పొడుపు కథలు అంటే అట్లే ఉంటాయి.
బు తెదితే నంచు సరేలే ఏమైనా జోక్స్ ఏమైనా చెప్పొచ్చు కదా
జోక్స్ అప్ప నువ్ నన్నే అడుగుతావ జోక్స్
ఉ జోక్స్
మ్ నేను పో కత్తితో ఆడుకుంటాన్నా అప్పటి నుంచి ఆ
టీచరు టూ ప్లస్ టూ ఏమ టూ ప్లస్ టూ ఇజ్క్వల్స్ టు ఫైవ్ అయితే ఏమవుతుంది అని అడిగింది. విద్యార్థి ఏం చెప్పిందింటే ఆ విద్యార్థి ఏం చెప్పి పిలిచి తెలుసా ఒక మార్క్ ఎక్కువ వస్తుంది మేడం అనింది.
హ అదోకా ఇ యా తిందో హా ఆహా
హుహు హు
అయ్యో బాలే జోక్
ఇది ఇది చూడు ఇంకోటి వాళ్ళమ్మ వాళ్ళ కొడుకుని అడుగుతాది. పరీక్ష ఎట్లా రాసినావు అని ఎగ్జామ్ ఎలా రాసావు అని అడుగుతుంది. కొడుకి ఏం చెప్తాడు తెలుసా చాలా బాగా రాసాను అమ్మా అని చెప్తాడు. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఎందుకు అంతగా ఏడుస్తున్నావు అంటే పరీక్ష పేపర్ మీద రాసాను ఆన్సర్ షీట్ మీద కాదు అని చెప్ప
ఓహా ఓ ఇ ఎంతార అన్ని కుళ్ళు జోగులు ఏడానించి పట్టుకుని వచ్చినవ్ వాణి ఇవ్వని
అ ఎక్కడనే అట్లే వస్తుంటారు
ఇంకోటి చెప్ ఇంకే చెప్
ఇద్గో ఇంకోటి టీచరు భూమి ఎందుకు తిరుగుతుంది అని అడిగినడు
ఆ
స్టూడెంట్ ఏం చెపిరు తెలుసా
ఆ
ఎవరైనా ఆపమంటే ఆగిపోతుందా సార్ నని అడిగాడు
ఏమనవ్ అర్థంకలే ఇంకోసారి చెప్పు
ఎవరైనా ఆపమంటే ఆగిపోతుందా
యా ఇది ఇంకా బా
ఎందుకు తిరుగుతుంది అంటే ఇప్పుడు మనం ఆగిపో అంటే ఆగిపోదు కదా అది
అందుకే తిరుగుతుంది
అది జోకంటా
స్యో నువ్వే రావాడదా ఇందే నాగ్యారు నవ్వు నవ్వు రావట్లాడ నవకు
నాకే నవ్వు రావటలేదు అవి చదువుతుంటే అది జోక అని
అయ్యో
పెంచాలా
ఆ
వైటా అడుగు
సిటీలో ఉంటది కానీ చెప్ చేప కాదు ఆ నీటిలో ఉంటది కాని చేప కాదు ఆ కిరీటం ఉంటది కానీ రాజు కాదు ఏంటది
నీటిలో ఉంటుంది చేప కాదు కిరీటం తాబేలు
కాదు
ఉమ్
కాదు నీటిలో ఉంటుంది కాని చేపకాదు కిరీటం ఉంటుంది కానీ రాజు కాదు ఫ్రూట్స్
ఫ్రూట్స్ ఆ అదా పైనాపిల
ఎస్ ఏయ అంత కరెక్ట్గా గెస్ చేసినావ్
అట్లుంటాది మనతోని
ఉహ్మ్ నివ్ రావా ఇంకా అంతేనా
ఆహా చూసా
ఉండు నేను చూస్తా అడుగుతా ఉండు అననీ ఎంత తినిపిచ్చినా ఓ బతికి ఉంటుంది
ఉ
పించిన బతికి ఉంటుంది ఒక్క ముక్క ఉ
నువ్వు చదివేసరికి రేపు ఇయ్యాలయితుంది
ఆ చస్తుంది ఆ ఎంత తినిపించినా బతుకుం టుంది ఒక ముక్క నీళ్ళు వేస్తే చెచె చచ్చి పోతుంది ఏంటది బ ఎందుకు ఊర్కనే
కాదురా ఇది చూడ్రా
ఏది
నువ్వు ఎప్పుడు చదువుతావంటే పరీక్షకు ఒక రోజు ముంద అని చెప్పినాడా ఎందుకు అని అడిగితే తాజా సమాచారం ఉండాలి కదా అంట
అబ్బా ఇదా జోక్గా నవ్వుతా
వా తాజా సమాచారం ఉండాలంట కదా ఎవ్వరూ రా ఇవన్నీ రాస్తారు
చూడు చూడు నీ ఫోన్ పాస్వర్డ్ ఏంటి అని అడిగినాడు వాడ్ డు తప్పు అని చెప్పినాడు
ఏంది
అదేం పాస్వర్డ్ అని అడిగినాడు వాడు నేను తప్పుగా టైప్ చేస్ అయితే ఫోన్ పాస్వర్డ్ ఈజ్ రాంగ్ అని గుర్తు చేస్తుంది అంట
నాకు నవ్వు రాలే ఇది జోక్ కాదు ఎడనించి ఇవన్నీ పట్టుకొని వస్తన్నావ్ నాకు అర్థం కాలే
చాట్ జీపీటీ
ఏ అప్పుడు నువ్ ఎక్కడ నుంచి అబ్బా
ఆపు నాకెడోస్తాయి లేకపోతే
ఇంకా కొని చెప్పు బాగున్నయ్ అది బా ఉంది తాజా వర్ తది రెప్ వీల్పని చేద్దామే
ఈ చూడు విడింగ నిన్నదా ఓ ఫ్రెండు చెప్పినాను నిన్న రాత్రి నిద్రపోలేదురా అని ఎందు కని ఇంకొకడు అడిగితే నిద్ర వస్తుందేమో అని ఎదురు చూసానంట
బాబు నిద్ర వస్తుందని నిద్ర పలేదంటారా
చూడు
చాట్ జి పి టి నా మజాకానా
నువ్ నువ్వు జీవితంలో ఏం సాధించావు అని నన్ను అడుగు చెప్తా
నువ్వు జీవితంలో ఏం సాధించావ్
అలారం మోయిన తర్వాత కూడా ఐదు నిమిషాలు నిద్రపోయిన
బ్యా అయ్యో వామ్మో
నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా మరి ఫోన్ ఎందుకు చూస్తున్నావు బ్యాటరీ పర్సంటేజ్ అంట
ఓ అది ఐ లవ్ యూ జప్తదనా వాయబ్బ
ఏందో అంత సోది ఉన్నయ్
హ హావ
మ్ మ్
ఎందుకు రావట్లె నీకు కోడ్
ఉమ్
నీకెందుకు రావట్లె కోడ్
ఏమొ తెలీదు ఎన్నిసార్ చేష్నా రావట్లేదది
అదీ ఫోర్స్ ఔనా
ఉమ్
మల్లి మెసేజ్ జేయాల్సిన్నింది
ఏమో ఇంక వదిలేస ఏమోలే చూద్దామ్ ఇప్పుడే గదా
ఓ ఇంకొకటొచ్చింది గద దాంట్లొ చెయ్యి
ఆ త్రీ ఫోరెళ్లిపొయ్నయ్
వొద్దులె ఎందుకు ఊర్కనె అన్ని ఐపోతె మరి
ఊమ్ ఇంకో దాంట్లొ చేస్త కొత్త దాంట్లొ
ఆ నేను అదె జేస్త అప్పుడు జేద్దా నేను జేస్తాలె కోడ్ నీతొ
చేస్త
ఏంది మనమనమే ఉన్నాం చాలు వేరే వాళ్ళవ్సరం కూడ్ లేద్రా
నిజంగ
ఈడే ఇద్దురూ నలుగురూ వన్ టూ త్రి ఫోర్ ఫైవ్ సిక్స్ రా ఈడె
ఇంకొక జోక్ చెప్త విను
ఆన్ చెప్పు
టీచరూ వైయ్యారువ్ లేట్ అనడిగింది
అ
స్టూడెంట్ ఏం జెప్న అంటె రోడ్డు మీద బోర్డు ఉంది సార్ అన్నాడు ఏం బోర్డంటే స్కూల్ అహెడ్ గోష్లో అంట
ఆబ్బా వాడ్ నిజంగనే లాజిక్ చెప్పినాడ్లె
ఇది జూడింగా ఫ్రెండువన్ నువ్ జిమ్కి వెళ్తావా అంటె ఆ ఔను అన్ బాడి ఎక్కడంటె జిమ్లొనె వదిలేసొచ్చా అంట
ప్య
ఎంతా దరిద్రంగున్నాయొ ఇవి
ఊమ్ సరె సరె నేన్ కిందక్ పొయ్ పెట్టేసి పొడుకుంట బాయ్ గుడ్నైట్
గుడ్నైట్